నెట్ ఆఫ్ అయిపోయిందా ఉందాక
ఆ ఒక ఏంటి ఒక ఐదు నిమిషాల తర్వాత చెయ్యండి అన్నారు అలా చూపిచ్చింది అందుకనే చేయలేదు
ఆ కాల్ కాన్సల్ అయిపోయిందా ఉందా ఇందాకటది
చేశాను మరి అది దానికి కూడా రేటింగ్ ఇమంది ఇచ్చాను
ఉ హ్మ్
అయిందో లేదో మరి తెలీదు తర్వాత నీకు కాల్ చేశాను
తీసుకుందా
ఉమ్
ఆమ్లెట్ వేస్తుగున్న అంతే తింటన్నాను
రాలేదు ఇంకా
ఉ హ్మ్ రాలేదు
ఉమ్
అ
ఏ బాగుంద్
హ్మ్ చెప్పల్ నాకా ఇలా ఎంతడేస్ అనుకుంట
మంగళవారాలు ఉ హ్మ్ ఉంట అది వారం మాట్లాడతాను అంత కాదు
కాదు నలభై రోజులు ప్రార్థనలు అనుకుంటా కదా అయ్యి
ఇక్కడ మాకు మా చెర్చిలో పెట్టరు ఆ పెడతారు
ఉమ్ అమ్మమ్మ రోజు సాయంత్రం అట్ల వెళ్ళిపోతుందంట కదా ఆ బాబు ఎవరో
ఓ అక్కడికి వెళ్తున్నట్టు ఉంది అది మన చర్చిలో అయితే ఎట్టరు
ఇక్కడ ఇంత మంది ఉన్నా కాని ఓ భయమనేది పట్టుపగలో అక్కడ బాగానే రాత్రులు కూడా ఒక
ఉమ్ ఎవరు అన్నారు
అదే అంటుంది మా ఇంట్లోనే పోడుకుంటున్నాను ఇక్కడే పోడుకుంటున్నాను శాంతోల్ల ఇంటికి వెళ్తలేదంటను
ఉమ్ అనే ఉంటది అప్పురు మేము ఉండేటప్పుడు కూడా అది ఒక్కతే ఉండేదే
హా మీరు ఎవరు ఉంట్లేదా ఇంటి దగ్గర ముగ్గురం మూడు దారులు పెట్టుని వెళ్ళిపోతున్నారు నేను వద్దన్న ఉండలేకపోతున్నాను అన్జెప్పి తొలుపు జారేసెలిపోయిందది
ఉమ్
దడ గూడా ఎట్టేది దు
ఉమ్
అలా వెళ్లిపోయేది
ఎక్కడికి
ప్రధానకే
ఉహు అసలే పాములు అయి ఇయి వచ్చేతున్నాయి అంటడు మళ్ళీ అలా ఎట్టిది అది
ఉమ్ గ జడ కూడా పడతం వచ్చేది కాదు జారేసి దగ్గరకి లాగేసి తులుపులు రెండును కటిన్లాంగెసి వెళ్ళిపోయేది ఉమ్ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కలుగండేయి అయి
ఉమ్
లేవు కాబట్టి సరిపోయింది అయిన్న ఉంటే
అంతేలే
ఉమ్ ఆ గ్యాతదు అ
అంతేలే నే ఫోన్ చేసింది మరి
ఉ ఉ నిన్న చేసాంటండోడు మా అమ్మ మా అమ్మ దాంట్లోనే అయిపోయింది
బ్యాలెన్స్ అయిపోయిందంట
హ్మ్మ్
మన్న బాప చెప్పిందిద దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అ అంది
ఉమ్
దానికి ఫోన్ నుంచి చేసా చేయమ ప్రార్థనక వెళ్ళక ఆదివారం చేసాను కలవట్లేదు
హ్మ్మ్
అందుకోసం సాయంత్రం నీను మెసేజ్ పెట్టాను చేయమ చేయ అంట నీ ఫోన్ నుంచి చేస్త
చేసాను
ఉమ్
సాను మూడు రోజులు చేసాను నిన్న చేసాను పోను మాట్లాడిందా
గోత్ పండుగాడు పనికి వెళ్ళిపోయాడా
వెళ్ళిపోయాడు పొరుగురికి పని రోజు అంతా భోజనానికి రాడు ఇంగా ఎండాకాలం బయట పనులయితే ఇంకా మన్ని మాడిపోతడమ్మ బీభత్సంగా ఉన్నాయో పొద్దున మాటలుళ్డి మధ్యాహ్నానికి టయానికి వచ్చేసి ఇంక మధ మధ్యాహ్నం నుంచి పడుకునే వాడు అప్పుడు అయితే అలాంటి పనులు అయితే బానే ఉంటా
ఎప్పుడు లేదుగా
హ సాయంత్రం వరకు ఉండాలి ఇప్పుడుైద లోపల పొన్న అయితే బాగానే ఉంటది బయట పన్నంతనే మంది
హు
ఎండ ద తెగాంతా
ఏలాక్కువ తర్గాలమ్మా ఈ మాసమ శరాగ దిబ్బతుంది చరా కొత్త అత్త హ మాసంఖాలంటనా
ఆ
ఏది పడయాలో ఏది వంచాలో తెలిదు ఇందులో వ నాకు
ఒక సైడ్ అంతా తెల్ల ఉంటదా
కన్ఫ్యూజ్ వచ్చేది తెల్లగా ఉంది ఇది కొవ్వు అనుకుంటారు కదా పడేేశంలో తీసి అ
అవును
పన్నడవ అది ఎర బేటతేరవ ఉండకనే
కొక్కర్లేసతే పర్వాలదాకా మరింత చిన్న మొక్కలుం కొట్టకుర్లా
కుక్కర్లోనే కనీసం కొయ్యాలి కదా మాములుగా రెండు పసులు అయినా
అ
అందుకే కోసము అా ఎంత హసబ త లే
చంద్రగా చిన్నంటి అయితే పెద్ద పెద్ద మొక్కలు ఉండందేమో కదా
హు నువ్వు తెచ్చుకుంటాలో అదేమల్లు అది తెచ్చి అ ఉంట్రదే అ తెచ్చి పోలే ఎవరు ఉండరు
జంగారెడ్డి కూడా పిల్ల పెద్ద పిల్ల ఎంత అప్పుడు ఎగ్జామ్స్ వస్తుందా
ఇప్పుడు రాతదే పదహారో తారీఖున
పాటా నకున్న
ఈరోోజు తారీఖు ఎంత పదకొండు పది
హ
పదహారో తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఇంటర్ లోళ్లకుఅవుతున్నాయిగా
హ
అయిపోయింట ఇంటరు ఇంటర్ క అయ్యాక ఇలకి
అ అ బుక్స్ ఏదో అడిగానని ఫోన్ చేసింది మొన్న ఆ మజ్జిలో
నిన్ను అడిగిందా నన్ను అడిగింది ఆ ఎవరు నన్న అడగమందా
లేదా ఇలా అడిగితే అడిగి చెప్తానని అందే అమ్మోని అడిగి చెప్తానని అందే అన్న
ఉ నన్ను మోది కూడా తింతాయి కదా. వాళ్ళని అడగమంది సరే అడుగుతాను మొన్న అడిగితేనే ఇస్తానక్క ఆ ఓ ఇస్తానక్క ఇస్తానక్క అందండి. నేను ఫోన్ చేసి ఇత్తాను అన్నది స్కూల్ లో మా టీచర్ తీసుకోపోతే ఇత్తాను. తీసుకుంటే నేను ఏం చేయలేను అని అన్నారే ఆంటీ ఇలాగ అందంటే. సరే నీ అన్నా ఇలా మాట్లాడు, మళ్ళా చెంగారెడ్డిరు వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసిందంట వాళ్ళక్క ఫోన్ చేసి మాట్లాడుకుంట అనుకున్నారంట తాని బుక్స్ ఏం కావాలి అయి ఈయి అని అనుకున్నారంట రోజు మెసేజ్లు చేసుకుంటున్నారంట. చెప్పంది అక్కాచెల్లలిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. మొన్న రాత్రి చేసింది మొన్న చేసింది అన్నమాట చెప్పింది.
గవర్నమెంటు యే కావాలి గవర్నమెంట్ కావాలంట ప్రైవేట్ లో కూడా, గవర్నమెంట్ లో అయినా రెండింటిలోనే ఒకటే టెస్టులు ఉంటాయి.
మ్
స్కూల్ లో అయితే ఫ్రీ ఇస్తాడు అక్కడయితే కొనుక్కోవాలి.
ఇంతే
ఉ ఉ
ఫ్రీగా తడ మరి గవర్నమెంటు స్కూల్ హలో శీ ఇత్తారేంటి
మ్ అంత మాట కాలు స్కూల్లో ఏదో ఒక వెకేషన్ జరుగుద్దా ఈ ఏదో ఒకటి పెడు వీడియోలో డ్యాన్స్ లే, స్పీచ్ లే పచ్చలా కడతాలస్తటాసలు కతుూస
ఉమ్ అయ్యో
ఆ
ఇంత మాటలో ఏడు జరుగుతాయి అనుకుంటుది వాళ్ళకి.
ఏంటక్కా
అంత మాట్లా ఏదో ఒకటి జరుగుతాయి అనుకుంటా, మొన్న ఉమెన్స్ డే నో ఏదో సారి, ఏదో చేసారు.
అవును అ ప్రడుద అన్నింటిలోనూ కనపడుతుంది లేదంటే ఉన్నాయో పడుతాదో తెలీదు.
మ్
అందరూ మాట్లాడతారు తెలీదాగడ
అ
మ్
రోహిత్ గాడే పెద్ద మేధావి అయిపోయిండు.
ఉ ఆడి కి సమాధానం చెప్పలేం.
మ్ అది ఎప్పుడుదో మేకప్ది బాక్స్ ఉంది. ఆ పిల్ల స్మైలీ వేసుకుంటాది కళ్ళు రెప్పలకి వాట్లీకి వేసుకుంటది.
ఉమ్
అది నేను వ మొన్న వచ్చింది ఎవంత ఆ పిల్ల ఎంగేజ్మెంటికి వచ్చింది. పచ్చింది కాదా అది. పాల్ పాల్ చేతముందుకే పిళ్ళ వేసుకుంటది కదా ఆ పిళ్లకి ఇస్తే అది అట్టుకెళ్ళంట చెరువు లో పడేశడంట
ఎవరు
ఇదే ఆళ్ళ తమ్ముడు ఏమోమరి రాడి మెంటల్ వచ్చిసి ఇరిసేసి చెరువులో పడేసడంట ఏ ఏంటి ఎక్ ఉమ్ ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది డేట్ దే యి చేయింది అని అంటున్నాడుంట మ్యాకప్ బాక్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటందా.
అట్లాంట అప్పుడు ఎందుకు అట్లుకేలలి
ఉమ్ అలా ఆడు ఆడు పాడేసాడంట ఒరేయ్ ఎందుకు పడేశావుర అంట్ ఎక్స్పరి డేట్ అయిపోయినా ఎవడు ఇచ్చే మొహానికి ఏదో గతి లేదు ఏదో ఉహు, ఉంచ్ అది ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు
ఆ టెన్ మినిట్స్ అయిపోయిందక్క మళ్ళీ చేయ్ కాల్